హలో సార్
హలో
ఆ సార్
బాగున్నారా మేడమ్
ఆ బాగున్నా సార్ మీరు బాగున్నారా
నన్ను ఏ తిన్నా మేడం ఇక్
ఆ తిన్నాం సర్
ఏం చేస్తున్నారు మేడం
ఎం చేయట్లే సార్ మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా
వెళ్ళారు మేడం
ఏం చేస్తుంటారూ సార్ మీ పిల్లలు ఏం చదువుతున్నారు
మా పిల్లలు వచ్చేసి ఒకరు సెకండ్ క్లాసు ఇంకో అయనా ఫోర్త్ క్లాస్
ఇద్దరు బాబులేనా అండి అహ ఎన్ని ఇయర్స్ ఉంటాయండి
పెద్ద ఆయనకు నైన్ తొమ్మిది సంవత్సరాలు మేడం
మ్ హు
చిన్నబాబుకు ఏడు సంవత్సరాలు మేడం
సేవెన్ ఇయర్స్ ఆ
ఆ
గవర్మెంట్ స్కూల ప్రైవేట్ స్కూల సర్
ప్రైవేటే మేడం
ఆహా ప్రైవేటేన ఓకే
ఆ
సమ్మర్ లో ఎటైనా వెళ్లారా పిల్లలతోని పిల్లల్ని సమ్మర్లో అయిటయిన తీసుకెళ్ళారా
సమ్మర్లో హైదరాబాద్ తీసుకెళ్ళానం
మ్ హు ఆలన సార్ ఎలా ఎంజాయ్ చేసారు పిల్లలు బాగా ఎంజాయ్ చేసారా
ఆ చేశారు మేడం
ఆహా
అంటే చూడదగినా ప్రదేశాలు చూపించిన అక్కడ హైదరాబాద్
ఆహాహా
చార్మినార్ లాంటివి గోల్కొండ లాంటివి
అవును సార్ పిల్లలు ఇప్పుడు చూపిస్తేనే చాలా ఎంజాయ్ గా ఫీల్ అయితా ఉంటారు వాళ్ళు
అవును మేడం
ఉమ్మ్ హ్
ఆ
మంచిదే బాగా చదువుతారా సార్ పిల్లలు
పిల్లలు బాగ చదువుతారు మేడం
ఇంగ ఏం చదివిద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో ఏమై ఏం చేస్తారు ఏం చేపిస్తారు వాళ్ళని డా
పిల్లలు పెద్ద ఆయన అయితే డాక్టర్ అంటుండు
హ్మ్
చిన్న ఆయనే పోలీసు కావాలి అంట
మ్ హ్మ్
ఆ
పిల్లల్ని మరి ఎక్కువ ఏవన్న చదివిస్తారా సార్ రోజు డైలీ చదివిస్తారా మీరు
ఈవినింగ్ చదివిపిస్తా మేడం
ఆహా
ఖచ్చితంగా చదివిపిస్తా మేడం
ఆహ
ఆ
అదే ఇయాలా చదువుకుంటేనే గా రేపు ఫాస్ట్ గా ఫ్యూచర్ లో ఎదుగుతారు
హా
మ్మ్ హ్మ్
ఆ ఈవినింగ్ వచ్చినంక ఫైవ్ కి వచ్చిన తర్వాత చదువుతారు మేడం బాగానే
సార్ ఏ రోజు హోంవర్క్ సార్ చేపిచ్చాలే చదివిచ్చాలే అలా చదువుతేనే కొంచెం ఫాస్టుగా అయిపో కూడా ఈజీగ అయిపోతది చదవడం కూడా
అవును మేడం మీకి ఎంత మంది పిల్లలు మేడం
నాకు ఇద్దరు పిల్లలండి
అవునా మేడం
మ్మ్
ఇద్దరు బాబులేనా మేడం
ఆ ఇద్దరు బాబులే అండి
అవునా
మ్మ్ అ
మేడం మీరేం చేస్సరు మేడం
ఆ నేనా సార్ బ్యాంక్ లో జాబ్ చేస్తుంటా సార్
బ్యాంక్ లో చేస్
అవును సార్
బ్యాంక్లో ఏ బ్యాంకులో చేస్తరు మేడం
హ్మ్ ఆ ఆ ఇది మన ప్రైవేట్ జాబ్ బ్యాంకే సార్ ప్రైవేట్ బ్యాంకులో చేస్సుంటాను అ ఆ గ్రూప్లల్లో లీడర్ని డ్వాక్ర గ్రూప్ లో లీడర్నే సార్ నేను
అంటే డ్వాక్రా లో లీడరా
ఆ లీడర్సా మా గ్రూప్ కి నేను లీడర్ అనమాట
వేస్తె బ్యాంక్ లో జాబర్
ఉం అవును సార్
అవునా
ఉ
డ్వాక్రా సంస్థలు బానే నడుస్తున్నాయి కదా
ఆ నడుస్ ఆ నడుస్తుంది సార్ స్వయం సహాయక సంఘాలు అంటారు ఇప్పుడు మహిళలకి ఏదైనా రుణాలు కావాలన్న వెంటనే అందుబా అందుబాటులో ఉన్నాయి ఇస్తూనే ఉంటారు వాళ్ళకి అవసరాలకు తగ్గట్టు వాళ్ళకు కూడా ఏదైనా పా ఇన్సూరెన్స్ ఏదైన అనుకోకుండా ఏదనా జరిగిన కూడా ఇన్సూరెన్స్ పది లక్షలు దాకి
అవునా
ఉం రీసెంట్గా ఇప్పుడు ఈ మధ్యలో మా ఇంటి దగ్గర ఒక ఆమె చనిపోయింది పాము కాటుతోని ఆమె బ్యా బ్యాంకులో ఋణం తీసుకున్ది ఆ మా కూడా
ఆ
ధరణి కడతనే ఉండాలే
అవునా
శ్రీ నిధి సంస్థ వాళ్ళేం చేశారు వాళ్ళకి పది లక్షల దా దాక ఇచ్చారన్నమాట అంతే ఇన్సూరెన్స్ ఆ శ్రీనిధి సంస్థ వాళ్ళు బ్యాంకు వాళ్ళు వీళ్ళు కలిపి
బానే ఉంది కదా మేడమ్
ఆ గ్రూప్లో ఉన్న ప్రతి మహిళకి ఇన్సూరెన్స్ ఉంటుందండి తప్పనిసరిగ ఎవరకి ఎం కాదు మహిళలకి పది లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటది అళ్ ఏం చెయాలంటే ప్రతిసారి ఏందులో ఒక అందులో లోన్ తీసుకుంటూ ఉండాలి కట్టుకుంటు ఉండాలి ఈ రోజుల్లో ఏ జరుగుతుందో మనం చెప్పలేం కదండి లైఫ్ గ్యారంటీ అనేది లేదు కదా ఏ టైం కి ఎలా జరుగుతు తుందో ఇది ఎలా పోతుందో చెప్పడానికి గ రేపటికి మనకు నేను ఉంటాననే గ్యారంటీగా మనం రాసి ఇవ్వలేం కదా బాండ్
అవునవును
నిమిషం నిమిషం తేడా ఉంటది ఇప్పుడు ఉన్నోళ్లు రే తర్వాత ఉంటరో ఉండరో
లోన్ తీసుకున్నారా మేడం డ్వాక్రాలో
ఆ తీసుకున్నం సార్
ఇప్పుడు లోన్ లు వడ్డీ లేకుండ ఇస్తారా తక్కువ
తక్కువ వడ్డీ పడుత్ రూపా రూపాయి వడ్డీతో కట్టుకుంటా వెళ్తా ఉంట తీర్గి మేము కట్టిన వడ్డీ టే కూడా మళ్ళ మాకు వెంటనే వస్తూ ఉంటాయి ఆరు నెల్లకు ఒకసారి సంవత్సరనికి ఒకసారి విఎల్ఆర్ రూపంలో వడ్డీ లేని రుణాలా పేరిట మాకు వడ్డీ అనేది పడుతూ ఉంటుంది అన్నమాట మా పొదుపు లోకి
అంటే ఇప్పుడు డ్వాక్రా సంస్థలు బాగా నడుస్తున్నాయి
ఆ బాగా నడుస్తున్నాయండి
అంటే ఇప్పుడు బ్యాంక్ లోన్ కాకుండా ఇంకా వేరే ఏం లోన్ సబ్సిడీ ఇస్తారా మేడం ఏదన్నా ఇది మన హౌస్ లోన్స్ కానీ ఈ డైరీ ఫర్మ్ కానీ డైరీ ఫర్మ్ కానీ
వి డైరీ ఫర్మ్ కి సబ్సిడీ అనేది ఏం ఉండది అని ఇప్పుడు డైరీ ఫామ్స్ కాకుండా ఇప్పుడు గేదెల లోళ్లు తీసుకుంటారు కదండి గేద లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి లక్ష రూపాయలు కానీ ఇస్తారు
ఆ లోన్ ఇస్తారా మేడం
ఆ లోన్ ఇచ్చేది అనుకుంటా
అవును
నెలకింత కట్టుకుంటూ పోవాలి ఒకళ అనుకోని పరిస్థితులో గేదకు ఏమనైనా ఐన తీసుకున్నది ఏమంటే మనకు వస్తుందన్నమాట వస్తది రిటర్న్
అవున
గేదెకు ఇప్పుడు ట్యాగ్ చేస్తార అనమాట ఇది మా మాగు మా సంస్థ నుండి స్త్రీ నిధి సంస్థ నుండి తీసుకున్నట్టు ట్యాగ్ ఏస్తారనమాట గేదేప్ ఎప్పుడైతే తీసుకున్నామో ఆ ట్యాగు దాని ఫోటో అన్ని మనం ప్రూఫ్స్ అన్ని దానికి ఇన్సూరెన్స్ అన్నీ చేసుకొని ఆన్లైన్ లో పెట్టికోవాలి అనుకున్న పరిస్థితుల్లో దానికి ఏమన్నా సంస్థ దానికో నెలకో నెలకో ఏమయినా ఐన కూడా ఆ ట్యాగులు అని ఫోటో మళ తీస్తారు
అవునా
అవి అన్నీ దానికి కరెక్ట్ మ్యాచ్ అయితేనే మళ్ళీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఏం చేస్తారు ఇది కాకపోయినా వేరేదని పెడుతూ ఉంటారు కదా
అవున ఆ
ఆ గేదే బదులు ఇంకో గేదెను తీసుకొచ్చి పెడతా ఉంటారు అంతా జూట చేస్త ఉంటారు కదా తప్పుడు ప్రచారం చేస్తారు తొందర కాబట్టి వీళ్ళు ఏమంటే ఆన్లైన్ లో ఏ చూపిస్తే అదే నమ్ముతారు అనమాట శ్రీనిధి మనేజర్లుగానీ ఏరిలే ఆ రూరల్ మేనేజర్లు గాని వాళ్ళందరూ పాకట్ బంధితో చూస్తారు అసిస్టెంట్ మేనేజర్
అవును ప్రతిసారి చెక్ చేసుకోని పోతారా మేడం అది
ఆ చెక్ చేసుకుంటారు ఓ
అవునా
ఉ
ఇంకా మేడంమ్ థ్యాంక్ సార్
మీరేం చేస్తుంటరు సార్
నేను మామూలు డాక్టర్ మేడం
ఆ
డాక్టర్ను
అవును సార్
ఏ ఇప్పుడు మన విలేజ్ లో ఉంటారు చూడండి
ఆ ఆ
అలాంటి డాక్టర్ మేడం ఆర్ఎంపి డాక్టర్ హలో అంటే బండి బండి మీద తిరుగుత ఆ వచ్చే వాళ్ళకి చూసుకుంటూ ట్రీట్మెంట్ చేస్తాను
ఆహ ఎట్లా ఉంటాయి సార్ మరి సీజనల్ వ్యాధులు ఏమైన్నా వస్తాయ సార్ వర్షాకాలంలో
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అంటే ఎక్కువ జలుబు దగ్గు జ్వరం ఇంకా మేడం ఇంకా మామూలుగా నార్మల్గా సమాలు వచ్చేసి నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలాంటి వాంతులు విరొచనాలు బేబీ డౌన్ అవడం ఇట్టే జరుగుతది మేడం
ఇగ అలాంటి వ్యాధులు రాకుంటా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
మేడం
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాధులు బారి పడకుండా
వ్యాధుల బారా పడకుండా అంటే ఎండాకాలం వచ్చేసి దోమలను అరికట్టాలి
ఉమ్
పరిసరాల ప్రాంతాలను శుభ్రపరుచుకోవాలి తరచూ మనం ఇది మురికి కాలువలా నుంచి వచ్చే దొమలు లాంటి అవి కూడితే మనకు డెంగ్యూ మలేరియా లాంటివి వస్తాయండి వాటిని అరికట్టించి తోముతెరలను ఎక్కువ వాడాలి
అవును
మురికి కాలువలు గాని ఆ దోమలకు రాకుండా మస్కిటో గాని పెట్టుకొని మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే జ్వరాల నుంచి దూరంగా ఉండొచ్చు
ఇప్పుడు కూడా మనం ఎండ ఎండాకాలంలో ఎక్కువ తాగేసిన కొబ్బరి బొండాలు కూడా ఉంటాయి కదా సార్ అందులో కూడా నీరు నిలవ ఉండడం వల్ల కూడా దోమలు
ఆ అలా కాకున్నా కానీ సమ్మర్లో మనం కూలర్ పెడుతం కదా మేడం
అవునవును
కూలర్లొ కూలర్లో గ్యాబ్ ఉన్న దగ్గర నుంచి సు అందులో వెళ్లి ఆల్లు ఉంటాయి దోమలు ఆ వేస్ట్ వేస్టేజ్ వాటర్లో అవి సంచరించి మనకు వచ్చికూడితే డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వరక వచ్చా ఆ నీళ్ళలో గుడ్లు పెట్ టి ఆ కూలర్ నుంచి వచ్చే వాటర్ అట్లా ఉండి అవి కొద్ది రోజులు అట్లా ఉండే వరకు స్టోరేజ్ అవుతాయి కదా వాటర్
అవునవును
ఆ వాటర్ నుంచి వచ్చి మనకు కుట్టే వరకు మనకు మలేరియా టైపాయిడు డెంగ్యూ లాంటివి అలా జబ్బులు వస్తాయి
ఆ అది ఇప్పుడు డెంగ్యూ దోమాలు కూడా ఉంటాయి అట అవి తెల్ల దోమాలు
అదే తెల్ల రక్త కణాల ఎమ్మటే పడిపోయి ఎమ్మటే డెంగ్యూ మలేరియా టైప్ అప్పుడు వచ్చి చాలా ఇబ్బందులు ఉంటాయి మనకు
మనకి ప్లేట్లెట్స్ ఎన్ని ఉంటాయి సార్ మనకు జ్వరం వచ్చినప్పుడు ఎ ఎట్లా పడిపోతాయి అని
ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ అంటే ఇప్పుడు మనకు జ్వరాన్ని టైఫాయిడ్ గిఫాయిడ్ వస్తే కొద్దిగా ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి తక్కువ పడితే అదే డెంగ్యూ మలేరియా ఆ ఉంటే తెల్ల రక్త కణాలు అనేతే మొత్తం సంఖ్యలలో తగ్గిపోయే అవకాశం ఉంటాయి
ఆహ
అప్పుడు మనకు బాడీలో ఉన్న శక్తి అనేది సహకరించక అప్పుడు మనకు డేంజర్ అయ్యే అవకాశాలు ఉంటాయి
ఆహ
జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మన దగ్గర ఉన్న జార వ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చూయించుకోవాలి ఒకసారి చూయించుకోవాలి. మామూలుగా రెండోసారి చూయించుకొని తగ్గలేదంటే మనం పెద్ద డాక్టర్ దగ్గరకి ఓయి సంప్రదించాలి తప్పదిగా అప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడు టెస్ట్లుచేసి ఈ మనకి ఇలాంటి జ్వరము టైఫాయిడా మలేరియా డెంగ్యూ ఆ మామూలుగా సీజన్లు జ్వరమా అని చూసి దాని దగ్గట్టు దవకాన్లో మందులు ఇస్తారు దాన్ని బట్టి వాడితే మనకు సెట్ అయిపోతుంది.
ఓ సో
లేదు అలాగే ఉంటా నేను చేస్తా అంటే రక్తకాణాలు అనేది తగ్గిపోయి మనిషులో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయిందంటే మనుషులు లెవలె లేవలేని పరిస్థితి అయిపోతాడు. అపుడేమైతది జ్వరం అనేది ఎక్కువ అతిగా పెరిగి తల బ్రెయిన్ కు ఎక్కడం గట్టు
హ్మ్ మ్
ఇక్కడ జరిగేప్పుడు మనిషి హిటెత్తే అవకాశం ఉంటది మనిషి ఏమై ఎంతదంటే మొత్తం పల్సు గిట్లా పడిపోయి మొత్తం దా ఇగ లేవలేని పరిస్థితికి కావడం జరుగుతది
ఆహా సార్
సీజనల్ వ్యాదులు అంటే ఇప్పుడు వర్షకాలంలో ఏక్ ఎక్కువ వస్తాయి మేడ వర్షాకాలంలో శీతాకాలంలో జ్వరాలు ఎక్కువ్ టే ఎండాకాలం లంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఎండలు పని చేయడం వల్ల డిహైడ్రేషన్ వల్ల బీపీ చాలా తగ్గి అప్పుడు ఏమయితదంటే ఆ ఎండాకాలంలో
బీ పీ డౌన్ అయి
బీ పీ డౌన్ అయి కుమ్యూలేటీ పవర్ తగ్గిపోతది అప్పుడు ఏం చేయాల మనం దగ్గరలో ఉన్న వోవరెస్ లాంకి కొబ్బరిబొండ లాంటి మంచినీళ్ లాంటి తాగాల బాగా తాగి
మాట్లా లేన పోయి ఇట్లా మనం నిమ్మరసం గాని ఆరో
ఆ తాగచ్చు అండి ఆరెంజ్, బత్తాయి రసం తాగొచ్చు, నిమ్మరసం తాగొచ్చు. మళ్ళఅందులోటి ఓ ఆర్ ఎస్ ఓ ఆర్ ఎసు ప్యాకిట్స్ దొరుకుతాయి మేడం అది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి కదా చిన్న చిన్న హాస్పిటలు